హలో
ఏం చేస్తున్నావే ఏంద ఏడుస్తురని మాట్లాడుతురు
ఇనిపిస్తుందా
ఇనిపిస్తుంది మళ్ళ సర్ది అయిందా నీకేమన్నా
ఏ లే లే ఇడా సిగ్నల్ నాది వస్తుందా లేదా అని
ఆ ఫస్ట్ సుడవే ఏంది ఏడుస్తున్నావా ఎవరైనా కొట్టిరెమో అనుకున్నా
ఏ లేదు
ఉమ్
చోటీ కర్నా
చూసినవ ఆట అకాడమిక్ క్యాలెండర్
చూసిన అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ నుంచ కాలేజ్
ఆ అదే ఆలోచిస్తున్నా నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఏ మంత్ హాస్టల్ ఫీ కూడా మిగులుతుంది నాకు ఏం ట్రైనింగ్ పెట్టకుంటే ఏం ఎగ్జామ్స్ పెట్టకుంటే
ఆ అదే అంటే క్యాలెండర్ లో అదే ఉంది కదా సెవెన్ నేను ఫస్ట్ లెక్క పెట్టినా జూన్ ఆ జూలై ఆ కంటే జూన్ సెవెన్త్ లాయాస్ ఇది ఏంటి ఇట్లా ఉందని సిక్స్త్ నుంచి ఉంది కదా నెక్స్ట్ మంత్
నాకు నిన్న అశు అన్నది కార్యాకాల్ మాట్లాడుతుంటే దాంతోటి అయ్యో ఛీ అదంటే నేను ఏమో కరెక్ట్ కాదా అనుకున్నాం మొన్న ఈ రోజు అదిసి. ఎస్ పెట్టగానే అర్థమయింది.
అదే వచ్చినట్టుంది కొత్తగా క్యాలెండర్. ట్వంటీ సెవెన్ ది.
సనీ చూసినావా అది ఫైవ్ మంత్స్ ఉంది మళ్ళా సెమ్ము. మనకు పోయి మొన్నటి వరకు త్రీ ఫోర్ మంత్స్ లో అయిపోతారు సె ఎగ్జా సెమ్ ఎగ్జామ్స్ తో పాటు.
ఆ.
ఇప్పుడు ఏవో ఫైవ్ మంత్స్ చేసిర్రు.
అంతే ఇట్లా అంటే వెల్లగొట్టేద్దాం అనుకుంటుంటున్నారు ఏ జల్ వెళ్ళిపోండి మీరు కాలేజీలో ఉండకండి అని.
హ.
ఎందుక అంతజల్దీ ఇంకన్నా లాస్ట్ టైమ్ అయితే ఇంకా త్రీ మంత్స్ టూ మంత్స్ లో కంప్లీట్ చేస్తారు ఇంకా.
అదేద్దవా నేను అనేది ఏంటంటే. ముందు సెమ్స్ త్రీ ఫోర్ మంత్స్ లో అయిపోయింది. ఈసారి ఫైవ్ మంత్స్ పెట్టిర్రు అంటే పెంచిర్రు.
అన.
అళ్లా అట్లనే అంటారు గాని పంపిదుతలేదా.
మధ్యలో అంటే దసరా హాలిడేస్ ఉన్నాయా లైక్ మధ్యలో అనుకో.
ఆ సెప్టెంబర్ ఆ కాల్యం ఉంది. సెప్టెంబర్ అవునా. ఏయ్ ఈ రెండింటిలో ఎప్పుడైనా వస్తది సెప్టెంబర్ లైన అక్టోబర్ లైన.
ఈసారి అక్టోబర్రే.
సెప్టెంబ లాట్ కినే వస్తారు అక్టోబర్ స్టార్టింగ్ లోనే వస్తారు.
ఆ.
అప్పుడు హాలిడేస్ వస్తాయి మనకి.
నాకు ఇప్పుడు పొత్తాం హాలిడేస్ ఇంకే మళ్ళ హాలిడేస్ వస్తా ఏముంది.
నీకు ఎట్లానా మిగులుతారు కదా హాస్టల్ ఫీ.
ఎట్లా మిగిలవుతది ఇప్పుడు అంట హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ తీసుకోట్లేదు కాలేజ్ స్టార్ట్ అయినాక వాళ్లు పక్కా తీసుకుంటారు కదా.
ఉ తీసుకుంటారు. ఉన్నా లేకపోయినా తీసుకుంటారా.
ఆ.
అదేందో.
అది అంతే హాస్టల్ రూల్స్.
అంటే మీ అక్క వాళ్ళు ఉన్నప్పుడు కూడా అలానే తీసుకున్నారా.
అ వాళ్ళకైతే సమ్మర్ హాలిడేస్ కి కూడా తీసుకురు.
ఎందుకు అట్లా అయ్య వాళ్.
అంటే అప్పుడు పాత అప్పుడు మేము గూడా అట్లం లాస్ట్ సమ్మర్ హాలిడేస్ కి. అప్పుడు మేము లేకపోయినా కట్టినాము మొత్తం ఫైవ్ ఫైవ్ కే ఫైవ్ కే కట్టినాం.
ఆహా ఈసారి అట్టడానికి లేదా కట్టలే ఈసారి.
ఈసారి కొత్త వాళ్ళ వచ్చారు కొత్త వాళ్ళతోను మాట్లాడుకొని వచ్చినాం.
అచ్చ అచ్చ.
ఆ చోప్పినాం ఇట్లా ఉండము. మీరు లగేజ్ ఉంచుకుంటా అన్ లగేజ్ కి. ఏస్తా అంటే మనీ మేము లగేజ్ తీసుకొని వెళ్ళిపోతాం మళ్ళీ టూ మంత్స్ తర్వాత వస్తా వ మంత్ తర్వాత వస్తాం అని చెప్పినామ్. ఏం వద్దులే అండి ఇగా లగేజ్ వుంచండి మీ ఫీ. ఏం అవసరం లేదని చెప్పిరు.
ఓకే జో మంచోలా ఉన్నారు.
ఓ ఆ అవే జేరా మంచించిదే కింద ముసలమ్మా ఉంటది జూడు
ఆఆ
మొన్న ఒక రోజు ఉన్నాం గడా
ఆ
ఫా వన్ మంత్ ఫీజ్ కొడతాం గా టెన్ డే అన్నది. మీ ఆల్రెడీ మాట్లాడుకున్నం అక్కా తోటి మీరు మీకు సంబంధం లేదు గదా అని నేను అన్నా.
ఆ
ఉహ్ అవునా అవునా అన్నది. కొత్త షెప్స్ వచ్చిరు ఆ మేము వచ్చే రోజు కొత్త షెఫస్ వచ్చా మరి ఎట్లా వండుతురో
కొత్త షెఫ్స్ అదే పప్పు ఆ
ఏదో పప్పు ఏదో ఐనా కర్ర్సీ మంచిగా వండితే చాలు గదా ఇప్పుడు ఎట్లా ఓ కాలేజ్ కూడా రాం గావట్టి ఇగా
ఉహ్ అవును అవునవును
ఉహ్ అవును స్కూటీ నేర్చుకుంటాన్నావ్ ఏమైన్
పొక్కా ఆ స్కూటీగా స్కూటీయే కరాబ్ ఉంది.
అయ్యో
అంటే దానికి ఏదో బ్రేకులగా పని జేస్తలేవా
మ ప్రతిసారి సారి వచ్చిన వచ్చేటప్పుడు కాలేజ్కి వచ్చేటప్పు వల్లా ప్రశాంతంగా నుంచి వస్తున్నావా ప్రదిన నుంచి వస్తున్నావా.
ఆహ్ ఈసాబ్ ఈసారి ఈ బస్లా రావాలే.
మొన్న బస్సులోనే వచ్చినవ్ గాదనే
మొన్న ప్రగతి నగర్ నున్ అక్కడ డ్రాప్ జేస్తే వచ్చినా కానీ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే బస్సు లో రావాలంటున్నా
ఆహా మీ దగ్గర నుంచి బస్సులు ఏడుంటై
ఇడా బయటికి రోడ్కి రావాలి. అడా వాటర్ ట్యాంకర్ ఉండొచ్చు. చూడు అక్కడ కైటికనా వచ్చి అక్కడ నుంచి బాజ్పల్ ఎక్స్పోర్ట్స్ కి బాచ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి వచ్చి ఆ నుంచి క్రాస్ చేసి అక్కడ నుంచి గడ్డి మైసమ్మ బస్సు ఎక్కలేం.
అద్ బాచ్ పెల్లి నుంచి ఎంత మంచిద్ ఎత్తాందే ఏమంటారు. తక్కువ డిస్టెన్స్ తక్కువ టైమ్ బడ్తాద్గా
ఆ రావచ్చు జల్దీగా అక్కడ నుంచి బస్సులు దొరికితే రావచ్చు.
ఉహుహ్
అదే మీయాపూర్ బస్సులు ఉంటాయి గదా
ఉహ్మ్ వాళ్ళే
ఆ బస్ ఎక్కితే వెళ్ళొచ్చు అదే చేద్దాం అనుకున్న అంటే ఒక రెండు మూడుస్ తాలోస్తే అలవాటాయితది గదా
ఉహ్
ఉన్నాటే సడన్ గా రమ్మన్నారు గాబట్టి ఇగా ఎల్లుండి ఆగప్ ఎపో అడిగినావా ఎవరిదన్న పోతున్నార్ అంటనా
ఏ ఎవరా ఎవరు ఎవరు ఉన్నారు హాస్టల్లైతే హాస్టలో అయితే ఏవర్లేరు అందరి ఇంటికి ఏళ్ళిపోయిర్రు.
ఉహ్మ్
ఉహ్
ఆల్లు అయినా మరి నేనుగు నేను వేరే వాళ్ళని అడిగితే ఆమె నిన్నుంచుకొని రుబ్బలే అంటుంది
ఎవరు పోతలేరు అందుకనే ఆలోచిస్తున్నా
అదే ఎవరి పోతేలేదు ఎవరన్నా ఉంటే ఈ రోజు ఏయమ్మలు కొంతమంది ఉండయ్ అనుకుంటా సిస్ఇ కొంత మంది ఉండే రేపు సైబర్ వాళ్ళుని ఉంది ఇంకొంతమంది ఎఅయ్ మల్ వాళ్ళని ఆ
ఆ పెదాన్నే ఉంటా ఒక్కదాన్నె ఉంటా ఫ్లోజ్లా మీరు లేకపోయినా నేను ఉండలేనా అని చెప్పి ఎత్తులు కొట్టింది
మ్
వచ్చటప్పుడన్ వచ్చిటప్పుడన్ వచ్చిటప్పుడన్నా ఉంటావా పోతావా అని చెప్పి అడిగుతే ఉంటా ఒక ఉండనా ఫ్లోర్ లో నాకేమన్నా భయమా అని అన్నది నెక్స్ట్ డే జంపు
ఒగ్గో ఒకతి ఫ్లోర్ లోనా అంతే ఇగ మీదా పడుకొదిగా మ్ అదే అందరు వెళ్ళిపోయినట్టున్నారు మనమే వచ్చినం మ్ మ్
ఇక వేరే డిపార్ట్మెంట్స్ ఎవరికైనా కాలేజ్ స్టార్ట్ అయితే ఎవరన్నా నొకరు వచ్చేటోళ్ళు ఎవరికి గాలే
మ్ అదేం కొంచెం టైం పడుతున్నట్టు ఉంది ఏమో నేను చెప్పినా ఏ ఏం చేయాల అనింటే అంతే చేద్దామా అంతే వదిలేసిరు
ఏ చేద్దాం వేరే పాడి ఏదోవోకటి చేసి ప్రాజెక్ట్ పంపిస్తే ట్వంటీ థర్డ్ కి మనకి అది ఉంది గదా ఎస్ఆర్ఐ ప్రాజెక్ట్ అది మనకి ఇస్తాననంది ట్వంటి థర్డ్ కి
ఎస్ ర్ ఐ ఆ
ఆ
ఓ ఏదో ఫైనల్ రిపోర్ట్ చేయాలా దానికి
ఇం గా
ఇంకా
ఎస్ఆర్ఐకి ఎస్ఐపికిి రెండిటికి ఉంది. ఎస్ ర్ ఐ ఏం జెయాలో ఏమో మారేసు సరే అయితే మనం ఇప్పటికీ ఒక్కటి గుడా చేయాలె పేపర్ ఇయాలి మళ్ళా దానికి మేజర్ ప్రాజెక్ట్ కి పేపర్ చేయ్యాలె
ఆ మేజర్ ప్రాజెక్ట్ కి ఆల్రెడీ చేసినా చేయలేదా నువ్వు చేసి పెట్టుకోవలే
పేపర్ ఎప్పుడు చేసెసున్నావా
హేహే మేజర్ ప్రాజెక్ట్ మొన్న కీర్తికి పంపియలే
అది రిపోర్ట్ గదా
ఆ ఇంకే రీసెర్చ్ పేపర్ అంటున్నావా
ఆ
అది చెయ్యాదింగా అది ఫార్మాట్ గ ఐ ఐ టి ఐ త్రిబల్ ఈ ఫార్మాట్ లో చేయమన్నాడది
అదే దాని గురించే ఆలోచిస్తున్నా ఎట్లన అని
ఎవరికోవారికి చెప్పూ కీర్తికి చెప్పు చేస్తది
వాళ్ళ వాళ్ళు కీర్తికి లాప్టాప్ పే లేదు కదా ఎడా చేస్తది
లేద కీర్తికి ల్యాప్టాప్పూ
లేదు ఉహ్ ఏమో మొన్నటి వరకు అయి తె లేదు కొంటా అన్నది కొన్నదోలేదో విషయం చెప్పలేమరి.
ఆ రోజు నన్నడిగే తీసుకుంటా అని వచ్చింది నాదే స్విచ్ ఆఫ్ అయింది.
హ్
ఎంత తిప్పిచ్చిండు ఆ రోజు నాలుగంట్లకి పంపించ్చిండు ఇంటికి.
మళ్ళేం లాభం తీసుకోనే తీసుకోలే పొయ్యి వేస్ట్.
నేను తర్వాత తీసుకుంటానమ్మా అని అంటా, అది చెప్పదానికి నిల్చోన్నోళ్ళం పిచ్చోళ్ళమానే.
హ్
టూ మచ్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయినంకా ఇయ్యాలే ఆయనకి. మళ్ళా అప్పుడెంత ఏతులుపడుతడు.
నేను అన్నా సార్ మీరు హాలిడేస్ తర్వాత ఏమనకుండా తీసుకోవాలే అనన్నా.
ఉమ్ ఏమన్నడు సరే అన్నడా మేము ఇంకా ప్రింట్ కూడా తీ పిస్తం, ఇప్పుడు ఆయన తీసుకోనంటే మేము మళ్ళా చేపియాలే. పాపం కీర్తే పెట్టుకుంది పైసలు నేను ఒక ఫిఫ్టీయో హండ్రెడో హండ్రెడ్ కొట్టినా అనుకుంటా. ఆ చూపిచ్చే తీసుకుంది కానీ మళ్ళా ఆడికి పోయినంకా మళ్ళా ఆయన ఏదో ఒకటి చెప్తడు కదా.
చెప్పు ఇట్లనే సార్ నేను అప్పుడు చూపించినా మీరు ఓకే అన్నరు తర్వాత ఇవ్వమన్నరు అని చెప్పు గంతే. సార్ పదే పదే అడుగుతారు ఏమీ కంప్లీట్ అ అనేసి
ఆ
ఆనేకు ఫేస్ చూశిండులే గుర్తుంటది ఎందుకుండదు.
హ్ హ్మ్
మనము మనమే నలుగురం సి ఇంక ఎవ్వరు రాలేదే మన ఏ సెషన్లో. మనం నలుగురము వచ్చినం గంతే.
హ్
అంటే వేరే వాళ్ళు వచ్చిర్లే గాని. ఆ బి సెక్షన్, సి సెక్షన్ వాళ్ళు అసలు ఎవరు రాలేదంటా.
హ్
ఇంగ పాపము వేరే వాళ్ళు ఆ సరే.
వళ్
సరే మళ్ళీ చేద్దాం.